నా వాయిస్ మీకు వినిపిస్తుందా అండి.
వినిపిస్తుందా క్లారిటీగా నాది. నాది వినిపిస్తుందా.
ఆ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఏమన్నా బయటికి వెళ్ళి ఏమన్నా కొన్నారా లేకపోతే ఆ ఏమన్నా కొన్నప్పుడు మీకు ఏమన్నా ప్రోడక్ట్ ఏమన్నా ఇబ్బందిగా అని చే రిటర్న్ చేసినప్పుడు వాళ్ళు తీసుకోకుండా అట్లా చేయడం ఏమన్నా
ఎక్కువ నేనైతే ఆఫ్లైన్ షాపింగ్ ఏ చేస్తాను ఆన్లైన్ షాపింగ్ చాలా తక్కువ
హలో
హలో వినిపిస్తుందా.
కొంచెం గట్టిగా మాట్లాడగలరా
గట్టిగా గట్టిగా మాట్లాడుతున్నా నేను ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేయ నేను ఆఫ్లైన్ షాపింగ్ ఏ చేస్తాను. ఆఫ్లైన్ షాపింగే ఎ చేస్తా ఎక్కువ శారీస్ గాని డ్రెస్సెస్ గానీ మీరు
అంటే మీరు మీషో మింత్రా ఇవి యూజ్ చేస్తారా అమెజాన్ ప్రైమ్ ప్రైమ్ అంటున్నా అమెజాన్ లో గాని ఫ్లిప్ కార్ట్ లోని అట్లా
ఆ మింత్రా యూజ్ చేస్తా మ్యాక్స్ యూజ్ చేస్తా ఈ నేమ్స్ వద్దు కాని యాప్స్ అని ఆ ఆర్డరు పెడతాను ఒకస్ ఒకసారి ఒక యాప్ ఏం చేసిందంటే నేను ఆర్డర్ పెట్టాను. జ్యువలరీ అయితే అది ఓన్లీ ఎంప్టీ బాక్స్ ఎ వచ్చింది అందులో జువెల్లరీ రాలేదు. వినిపిస్తుందా. హలో హలో
ఆ హలో వినిపిస్తుంది.
అయితే నేను ఒక యాప్ నుంచి డౌన్లోడ్ ఒకటి ఆర్డర్ పెట్టాను వచ్చింది.
ఎం యాప్ ఏం యాప్ అండి
అదే యాప్ చెప్ ప్పొద్దు గాని నేను చెప్పను కానీ ఈ ఆయాప్ నుంచిపట్టాను
ఆహా ఓకే కే నేనైతే ఒకసారి నేను ఆ మీషోలో ఆర్డర్ పేటను బంగిల్స్ ఆ స్టోన్స్ అనమాట సరిగా క్వాలిటీ రాలేదు అందుకని చెప్పేసి నేను మళ్ళి పంపించే శానా అన్నమాట వాళ్ళకి ఆ రిటర్న్ చేసాే
అమౌంట్ రిఫండ్ అయి్యందా మరి
అవి చాలా బాగున్నాయి టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టాను కానీ చూడడానికి బాగానే ఉన్నాయి కానీ ఒక్క దానికి బ్యాంగిల్ కి స్టోన్స్ ఉంటాయి కదా అవి కొంచెం మంచిగా రాలేదు అందుకని చెప్పేసి ఆ ప ప్రైస్ గూడా తక్కువే ఉండే ప్రైస్ తక్కువతే కానీ క్వాలిటీ మంచిగా వచ్చింటే బాగుండనుకుంటున్నా అట్లా క్వాలిటీ బాగు టే ఆ నేను రి చేసేదాన్ని గాదు కానీ బాగుందయితే అసలు వైదసా రీసెంట్గా బై జేసాట్ల
అమౌంట్ అయిందా బ్యాంకు క్రెడిట్ అయిందా
ఏంటండి
అమౌంట్ అచ్చినాయా మళ్ళీ రిట రిటర్న్ పెడితే మళ్ళీ ఐటెమ్ దీసుకున్నారు
ఆ తీసుకున్నారు తీసుకున్నారు తీసుకున్నారు తీసుకున్నారు మళ్ళీ ఆర్డర్ పెట్టాలినుకుంటున్నా మళ్ళీ మంచిగేమన్నా పంపిస్తారమొ అనుకుంటున్నా నేనైతే
అయితే నేను నాకేమి ఇన్సిడెంట్ జరిగింది చెప్ తన్విను అయితే నేనొకసారి ఒకటి నేను నా ఒక ఇన్సిడెంట్ అయింది వినండి చెప్తాను అయితే నేనొక జ్యువలరీ ఆ ర్ బెట్టాను
ఆహహ ఓకే
ట్ ఒకటి అదే జువెల్లరీ ఫస్ట్ ఆర్డర్ బెడితే వచ్చింది నెక్స్ట్ టైం మా ఫ్రెండ్ గావాలని మళ్ళీ ఆర్డర్ పెడితే వాడు ఎంపిటి బాక్స్ పంపించాడు అతను
అయ్యయ్యయ్యయ్యో అవి అంటే ఆర్డర్ మీరు ఆర్డర్ బట్టి ఆర్డర్ రాలేదనమాట వేరే అంటే
ఓన్లీ బాక్స్ ఖాలీ బాక్సు అది ప్యాకింగ్ జేసి పంపించ్రు
అయ్యయ్యయ్యో కొన్ని ఫేక్స్ ఉంటాయండి ట్ల కానీ మీరు దేని మీద బెట్టారు వెబ్సైట్ అంటే ఆప్
మీ మీషోనే అదేం చేసింది మళ్ళీ వచ్చిండు తను వచ్చి తీసుకొనెళ్ళిండు అమౌంట్ రిటర్న్ రిఫండ్ అయితదని చెప్పిండు కానీ నాకు ఇంకా అమౌంట్ రానే రాలె రానే రాలేదు
అట్టంటప్పుడు మీరు ఏం జెయ్యాల అండి ఫస్ట్ ఏ ప్రోడక్ట్ అయినా తీసు కున్నప్పుడు వీడియో తీసు కోవాలి అప్పుడు మనం చూపిడానికి ఒక ఆప్షన్ ఉంటదనమాట
వీడియో తీయలేదు అయితే వస్తుంది కదా ఎలా అని అమౌంట్ అని ఓకే అన్
ఆ అవును కొన్నిసార్లు అట్లా జరుగుతది కానీ ఎప్పుడైనా గానీ ఒక వీడియో వీడియో తీసుకుంటే బాగుంటది చూపిడానికి వాళ్ళకైనా గానీ ఇవి ఈ అమెజాన్ ఇవున్ ఉంటాయ్ గదా ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో ఏజియో వాటి దగ్గర అయితే ఏమి రావేమో అట్లా కానీ కొన్ని ఉం రా కొని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్
కొన్నింట్లో ఆర్డర్ పెడితే అలానే
అట్లా అక్కడ కొన్నప్పుడు అయితే ఇట్లా కావలి ఖాళీగా పంపిస్సా అనమాట
ఆ ఆఫ్లైన్ కన్నా ఆఫ్లైన్ కన్నా నాకు చీ ఆన్లైన్ కన్నా ఆప్లైన్ షాపింగ్ చేస్తేనే బెటర్ అనిపిస్తది టైమ్ సేవ్ వు మనీ కూడ ఇప్పుడు నాక నేను ఎక్కువ ఆఫ్లైన్ చేస్తాను ఉ డెకర్ ఐటమ్స్ మాత్రం ఆన్లైన్ ఎప్పుడైనా ఆర్డర్ పెడు
అవును సరిగా కూడా రావు కొన్ని కొన్ని ఇట్లు వొస్సయ్ ఏం ఖాళీగా పంపిస్సరు సరిగా క్వాలిటీ కూడా ఉండవు అది కరెక్టే కొన్ని కొన్నీ టు మంచిగానే పంపిస్తారు మీషో గానీ
వాళ్ళ అందులో ఉంటాయి గా ట బిజినెస్ యాప్స్ అది వాళ్ళ షాప్స్ ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని షాప్స్ ని బట్టి కొన్ని కొన్ని మళ్ళీ ఈ గ్రాసరీస్ అయితే గ్రాసరీస్ ఐతే బెస్
హుమ్ అవునవును ఇవి ఉంటాయి కదా స్నాక్స్ గాని మన ప్లిప్ కార్ట్ లో చాక్లెట్స్ గానీ ఆ ఊ ఊ గ్రాసరీస్ గానీ హోమ్ నీడ్ ఉంటాయి కదా కొన్ని అవసరాలు అవి ఇక్కడ బానే వస్తాయి గానీ ఇవి ఈ శారీస్ కానీ బ్యాంగి
ఈ డ్రెస్సెస్ తీసుకున్నాం అంటే భయంమవుతది ఎందుకంటే క్వాలిటీగా వస్ తాయో రావో కలర్ పోతదో తెలియదు ఒక వాష్ వాష్ చేసి రి గోరంగ ఉంటున్నయ్ యి క్లాత్ తే ఫస్టే వాష్ చేయ ముందుకు ఒకలా ఉంటున్నాయ్ వాష్ చేసాక ఒకలా ఉ
హహహ్ మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసు కవాలనుకుంటే అండ్ ఆన్లైన్ లో తీసుకోవాలి చెక్ చేస్తారా అంటే ఫస్ట్ మీరు ఆఫ్లైన్ లో చూస్తారు ఒక ప్రైస్ ప్రోడక్ట్ ఉంటది ఒక ప్రడక్ట్ ని ఎ ఆఫ్లైన్ లో చూస్తారు తక్కువ ఉంటది ఒకవేళ ఆఫ్లైన్ లో కూడా తక్కువ ఉంటే అట్లా తీసుకుంటార ఏమైనా చూసారా ఆఫ్లైన్ ఆన్లైన్
చూస్తాను నేను ఫస్ ఫస్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ చూస్తాను క్వాలిటీ స్తాను నాక్ తర్వాత రేట్ చూస్తాను
నేనైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవ లైన్లో ఒక ప్రడక్ట్ ఉంటు ఉంటది కదా ఇవి ఆ వును ఒక సారి గాని ఇప్పుడు బయట చూస్తే అవె శారీ డ్రెస్ ఏదో అ గానీ అది చూస్తేనే ఫైట్ ఏమో థౌసండ్ రూపీస్ ఇక్కడ ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్ల చూపిస్తారు అట్లా నేన్ చూస్ చేసుకొని ఏ దాంట్లో బాగుంటంద అని చెప్పేసి అట్ల చూస్తాను అనమాట వితా యాప్స్ లో ఆన్లైన్ లో గని ఆఫ్లైన్ లో గని అట్లా చూస్తా నేను
క్వాలిటీ క్వాలిటీ కొంచెం చేంజ్ ఉం
ఆ క్వాలిటీ కూడా చెక్ చేయాలి ఫస్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా
క్వాలిటీ కూడా చెక్ చెయ్య
ఉమ్ అవునవును క్వాలిటీ కూడా చెక్ జెయాలి మనీ ఇంపార్టెంట్ కూడా కాదు క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కదా
రెండు చే రెండు చూసి చెక్ చేసుకొని కొనుకొవాలి మనకి ఎందుకంటే కొన్ని అమౌంట్ని బట్టి ఉంటాయి టూ హండ్రెడ్యి త్రీ హండ్రెడ్ యి కూడా ఉంటాయి
అవును అవును అవును కరెక్టే ఈవెన్ మస్ మా రిలేటివ్స్ కూడా ఇట్లే జరిగింద అనమాట ఇట్ల ప్రడక్ట్ ఆర్డర్ చేశారు కని క్వాలిటీ మంచిగా లేదు
అదే కదా నేను కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను క్వాలిటీ త్రీ హండ్రెడ్ పెట్ అది ఒక ఫైవ్ టైమ్స్ వస ఫై్ టై ఫైవ్ టైమ్స్ ఎసిన అంతే ఆ డ్రెస్ పాడైపో పోయింది చిరిగిపోయింది ఒక డ్రెస్ సో త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను ఆన్లైన్లో అడ్రస్ని ఒక ఫైవ్ టైమ్స్ వేసాిన వేయలేదు అడ్రస్ చినిగిపోయింది క్వాలిటీ లేదు క్వాలిటీగా లేదు
ఆ మనకు కొన్ని కొన్నిసార్లు అ ఏమ అనిపిస్తుది తె ఎల్ా ఆఫ్లైన్ లోను కొ ఇప్పుడు క్వాలిటీ తెలుస్తుది అన్ని తెలుస్తుంది కాబట్టి
మనం ఆఫ్లైన్ అయితే క్వాలిటీ చూసుకుంటాము క్లాత్ చూస్తాము అన్నీ చూసి తీసి తీసుకుంటాం కదా ఆఫ్లైన్ లో అయితే అలా కాదు కదా ఆన్లైన్ లో అయితే అలా కాదు కదా
అప్పుడు మనము నాకైతే కొన్ని కొన్నిసార్లు
హ్మ్మ్
కొన్ని కొన్ని సార్లు ఆఫ్లైన్ బెస్ట్ అనిపిస్తది అక్క అక్క క్వాలిటీ బట్టి చూ ఆఫ్లైనే మనీ పెట్టినా గానీ క్వాలిటీ ఇంపార్టెంట్ కదా ఎక్కువ రోజు వస్తది కదా క్వాలిటీ
అవును ఈ గ్రాసరీస్ అయితే కొంచెం బెటర్
అందుకని చెప్పేసి నాకు కొన్ని సార్లు సమ్ టైమ్స్ అట్లా అనిపిస్తుంది ఆఫ్లైన్ బ కనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు ఆన్లైన్ కూడా బెస్ట్ే అనిపిస్తుంది మీకేం అట్లా అనిపించిందా అట్లా మాకులాగా
కూడా అంతే ఆఫ్ ఆన్లైనే మంచిి ఆఫ్లైనే బెటర్ అనిపిస్తుంది
అంటే మీకు ఆఫ్లైన్ అంటేనే ఇష్టం కదా
అవును ఆన్లైన్ లో అయితే కొన్ని ఫ్రాడ్స్ చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా ఇంకా ఇంకా ఎక్కడ ఇప్పుడ ఏ మధ్యలో ఏమన్నా షాపింగ్ చేసిండ్రా
నాకు రెండు బెస్ట్ అనిపిస్తుంది ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తుది అట్ ద టైమ్ కొన్ని కొన్ని సార్లు ఆఫ్లైన్ కూడా అట్లే అనిపిస్తుది
ఇంకానే ఈ మధ్యలో ఏం షాపింగ్ చేశారు ఎక్కడ చేసిారు షాపింగ్
ఏ తన్నీ కొంటడిట్
షాపింగ్ షాపింగ్ ఈ మధ్యలో ఎక్కడైనా చేసరా
షాపింగ్ అప్పుడు
ఏ ఈ మధ్యలో ఎక్కడ తీసుకున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్
ఆ రీసెంట్గా అయితే ఏం బైద లేదు నేను ఆన్లైన్ తీసుకున్నా ఆ ఒక టెన్ డేస్ రోజు ఫ ఫైవ్ డేస్ వన్ వీక్ అయింది అనుకుంటా అక్కడ తీసుకున్న ఒక అ అదే బ్యాంగల్స్ అని చెప్పాను కదా అక్కడ
బాగుంది
అక్కడ తీసుకున్నా క్వాలిటీ బాలలేదని చెప్పేసి రటర్న్ చేసేసా
మళ్ళీ ఇకా ఏం చెయలే ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బెట్రు అచ్చిసి కదా అంతే